హలో
హలో
ఆ బ్రో బాగున్నారా బ్రో
గుడ్ ఈవెనింగ్ బ్రో
అ
బాన్నాం నువ్ మీరు బాన్నారా
లో
టీ తాగారా
లేదు బ్రో అలవాటు లేదు మీకు మీరు తాగారా బ్రో
లేదు బ్రో నా కూడా అలవాటు లేదు
అవునా బ్రో ఓకే బ్రో అంటే ఏం వర్క్ చేస్తారు బ్రో మీరు
ఏం లేదా చదువుకుంటున్న చదువు కుంటున్న
ఓకే ఓకే అంటే మీ చుట్టుపక్కల పంటలు ఏం పంటలు బాగా పండిస్తారు అంటే ఏమన్నా ఉంటాయి తోటల్లాగా ఎట్లు ఉంటాయ్
ఆ మా సైడ్ అంటే వరి ఎక్కువ పండిస్తారు తర్వాత మామిడి తోటలు ఉంటాయి బ్రో ఎక్కువ
మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయా మీకున్న మామిడి తోటలు
ఉమ్ అవును బ్రో మాకు ఒక త్రీ ఎకర్స్ ఉంది
నవునా
హ్మ్ జస్ట్ ఇప్పుడే సీజన్ అపోయింది ఇంకా కాయలున్నీ అయిపోయాయి అనమాట
ఆహా అదే మేమ్ కూడా తోట పెట్టాలఅనుకుంటా న మామిడి తోట నను ఒకసారి బ్రీఫ్ గా చెప్తారా, ఎట్లా ఎట్లా ఉంటది. ఏమనేది
ఆహా చెప్త బ్రో తప్ తప్పకుండా మెయిన్లీ అంటే ఇంకా స్టార్టింగ్ నుంచి చె చెప్పాలంటే
ఆ హ్
మనము ఒక ల్యాండ్ తీసుకొని దాని తర్వాత, ఇంతింత స్పేస్ లో గుంతలు తోవుకోవాలనమాట. అంటే మన ఇష్టం అనమాట ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ తీస్తారు. మ్ తల సైజు ఒక వన్ ఫీట్ అంటే వన్ స్క్వేర్ ఫీట్ తో తీసుకోవచ్చు బ్రో లోతోక టూ స్క్వేర్ తీసి
ఆ
ఇట్లా మొత్తం అంతా వన్ స్క్వేర్ ఫీట్ తీసు స్క్వేర్ ఫీట్ అలా తీసుకోవచ్చు. అంటే చెట్టు మనం తెచ్చు కొనే సైజును బట్టి అనమాట
ఆహా అవునులేండి. ఇయర్ మొక్కన్నా రెండు ఎళ్ల మొక్క ఆ మూడెండ్ల మొక్కన దాన్ని బట్టి మనం గుంత తీసుకుంటాం. అనమాట
ఆ అవునవును బ్రదర్ అవును బ్రదర్ ఆ చాలా మంది ఒక వన్ ఇయర్ ప్లాంట్ లోపలే నాటేస్తార అనమాట
ఓకే
మళ్ళీ పెద్దగా అయితే కష్టం అని అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి
అవునవును హ్మ్
ఆ మళ్ళీ తర్వాత దాని చెట్టు మొక్క మొక్క మద్య దూరం ఆ పెట్టుకోవాలి. బ్రదర్ కొంచెం
నెన్ని మామూలు మీ పది పెడతారా
అంటే ఉంటది. బ్రదర్ పద అడుగులు కాదు. ఒక ట్వంటి మాది అయితే ఒకరి దగ్గర ట్వంటీ ఫీట్ ఉన్నాయి. బ్రదర్
డిస్టెన్స్ ఒక చెట్టుకి ఒక చెట్టుకి
హాయ్
అంటీ
మావి ముందే బ్రదర్ చాలా డేస్ అయింద అనమాట అంటే మావయ్యో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయింది. అప్పట్లో అంటే కొంతమంది ఇంకా దగ్గరే పెడుతుంటారు. బట్ మా నాన్న వాళ్ళు ఏమనుకున్నారు. అంటే పెద్దగా అయిన తర్వాత ఒక చెట్లులో ఒకటి కలిసిపోయి సరిగ్గా ఎండ రాక
అవునులెండి చాలా ఎక్కువా కొమ్మలొచ్చేసి గుబు పురుగు గురి అయిపోతది
ఆ ఆ మళ్ళీ ఎండ తగలకుంటే అవి సరిగ
అవును కాయలు రావు
ఆ అలా అని కొంచం ఎక్కువ డిష్ టెన్స్ పెట్టారు
ఉమ్
ప్రతి అంటే ఫోర్ సైడ్స్ అదే డిస్టెన్స్ తో అట్లా నాటారనమాట
ఊహుమ్
తర్వాత ఇంకా నాటినం అప్పుడు నుంచి ఇంకా ఫస్ట్ కొన్ని రోజులు మనం పా చిన్న పాదులు చేసి బిందులతో వాటర్ పోసుకోవాలి బ్రదర్
మోటర్ గేట్ అంటే పైపులు ఏమొయ్యకూడదు
ఆ పైపు లేకుండానే చిన్న మొక్కలు కదా
ఆహా ఓకే
బిందులతో పోసుకొని అలా చేసిన తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత అప్పుడు చిన్నగా పాదులు చేస్ ఇంకా కాల్వల దా దాన్ని మీరు కట్టుకుంటూ ఉండొచ్చు అన్మాట
ఉమ్
నాటిన ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఇంకా క్రాప్ స్టార్ట్ అయితది బ్రదరు
ఆ నాటి త్రీ ఇయర్స్ కే
ఆ
ఉమ్
అంటే అప్పుడుకి చెట్టుకి నియర్లీ అంటే అక్కడొక ఒక ఫోర్ ఇయర్స్ లోపలే వచ్చేస్తదనమాట కొన్ని కొన్ని త్రీ ఇయర్స్ కూడా వచ్చేస్తాయి
అవునులే డిపెండ్
ఆ అదే హైబ్రిడ్ చెట్లు ఉంటాయి కదా
మీరు మామూల్ అంటే ఈ పాలన రకమే ఏమన్ పెడతా
సెవెన్ ఎయిట్ టైమ్స్ ఆ ఫస్ట్ ఎక్కువగా వచ్చి
ఓకే బంగిను పల్లిమ అంటే ఎక్కువ అవును లే
ఆ అంటే ఆ తినడానికి ఎక్కువ యూస్ అవుతాది ఒక మాక్సిమం ఒక ఫార్టీ పర్సెంట్ టోటలో అవే ఉంటాయి అన్నమాట ఇంకా మిగతా సిక్స్టీ పర్సెంట్ మిగతా అన్ని రకాలు ఉంటాయి
ఆ
ఆ ఎవరి తోట చూసుకున్నా ఆల్మోస్ట్ అలానే ఉంటద అనమాట
ఉమ్ అంటే ఎక్కువ కా చాలా మంది తిన్నా అదే తింటారు కాబట్టి ఎక్కువ అట్లా
ఆ అవును అవును ప చిది తిన్న కొంచెం
అవున అవునువు టేస్టీ గానే ఉంటాయి కాబట్టి అట్లా అనమా
ఉమ్ తర్వాత తోటా పూరి అని తర్వాత మల్లిక బాదం కే సరి ఇలా చాలా ఉన్నాయనమట
అ
అని అనుకున్నారు అంతే ఇంక అప్పటి నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి కా ఎవ్రీ ఇయర్ దానిలో ఎరువులు వేసుకుంటూ బెస్ట్ లు కొట్టుకుంటూ అలా అలా చేసుకుంటూ ఉంటే ఎవ్రీ ఇయర్ అనమాట మనకి జనవరి డిసెంబర్ జనవరి టైంలో పూత రావడం స్టార్ట్ అవుతుంది అనమాట
డిసెంబర్ జనవరికి
ఆ
హ
మేబీ కొంత మంచిగా ఎరువులు పడి ఇలా పెస్ర్న్ని నీట్గా కంట్రోల్ చేసుకుంటే మేబీ నవంబర్లో కూడా స్టార్ట్ అవుతుంది
హ
ఇంకా తర్వాత జనవరి లాస్ట్ కి అలా పిందులు స్టార్ట్ అవుతాయి బ్రదర్ చిన్నగా మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సినది ఆ పూత నుంచి పింది రూపంలోకి మారడం స్టార్ట్ అవుతుంది
అ
అప్పుడే మనం ఎక్కువ కేర్ తీసుకోవాలన్నమాట
ఆ టైమ్ లో
ఆ అప్పుడు ఆ టైమ్ లోనే ఎక్కువ పెస్ట్ అన్ని అటాక్ అవ్వడం జరుగుంది ద అన మాట ఆ టై లోనే
ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలా
కపోవడం జరుగుతా ఉంటుది
ఆ
ఆ టైమ్ లో చక్కగా మనం దాటిక మందులు పోనీ అలా చేస్తూ ఉంటే బట్ట ఉంటారాన్నమాట
ఉహ్మ్
ఇంకా మార్చ్ లాస్ట్కి మార్చ్ కు ఏప్రిల్ మార్చి ఏప్రిల్ అంతా ఇంకా మనం పంట పని
క్రాప్ వచ్చేస్తది టోటల్
ఉహ్మ్
ఉహ్మ్
ఇ ఇంకా మీ సైడ్ ఏం పంట పండిస్తారు.
మా సైడ్ అంటే మా సైడ్ కూడా చాలా ఉన్నాయి. కానీ మనం మేము ఒక రీసెంట్ గానే యాపిల్ తోట వేసాం అనమాట.
ఓకే
అంటే నార్మల్గా యాపిల్ అంటేనే మనకి అందరికి గుర్తుొచ్చే పేరు వచ్చి సిమ్లా యాపిల్ లేదంటే కాశ్మీరు, జమ్మూ కాశ్మీరు. అట్లా అంటారు కదా. అది కూడా అంటే మా దగ్గరలో ఉన్నవాళ్ళు వేరేవాళ్ళు ఉన్నారులే అనమాట. వాళ్ళ దగ్గర వాళ్ళు ళ్ళు ఇది చేస్తారనమాట డ్రాఫ్టింగ్ చేస్తారు. జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళు తోట తీసుకున్నారూ. పెద్ద తోట, ఆపిల్ తోట
అవును అవును
ఇక్కడికొచ్చి షిఫ్ట్ చేసుకుంటారు మా రా మెయిన్గా మది రాయలసీమ ఏరియా అ రాయలసీన్మ క్లైమెంట్కి సెట్ అయ్యేలాగా అంటు కట్టుకొని ఇక్కడ తెస్తారన్నమాట.
ఓకే అంటే ఎన్ ఎండకు తట్టుకునేలాగా ఉంటాయా చెట్లు
అంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో ఎండొచ్చినా కూడా నీకి అదే చెట్ ట్ అనేది వాడిపోకోకుండా, ఎండిపోకోకుండా ఉండేలాగా చేస్తారన్నమాట వాళ్ళు
ఓకే
ఆ అట్లా చేసి మళ్ళీ ఏం చేస్తారంటే డ్రాఫ్ట్ చేస్తారు. డ్రాఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర మొక్క ఒక స సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ అంతవరకు స్టోరేజ్ చేసుకుంటరు. మొక్క అంటే అది ఏమన్నా ఎట్లా ఉండది. అంటే చనిపోతదా మొక్క డ్రాఫ్ట్ మొక్క అంటు కట్టి టారు కదా అంటే అట్లా చేస్తారన్నమాట. ఒకే అది ఏమి కాలేదంటే రెడీ టూ బై. అంటే కొన్ పెట్టేత్తరన్నమాట అది తీసుకుంటరు. మళ్ళీ మీ అట్ల దగ్గర దగ్గర ఒక న ఐదు ఎకరాలు నాటుకున్నాం అనమాట. యాపిల్ తోట
ఆ
ఆ దాని ప్రాసెస్ కూడా ఎట్లుంటదంటే చాలా తక్కు ఈజీ ప్రాసెస్సే మొత్తం ఇప్పుడు మొక్క మాకు అంత లేదన్న ఒక రెండువందలయాబై మూడు వందల రూపాయలు పడుతుంది మొక్క దాన్నేం చేస్తామంటే ఫస్ చూద్దాం నేల దున్నిచ్చేస్తాం దున్నిచ్చేసేసి ఒక అడుగే ఒక అంతులేదన్నా ఒక అర్ధ అడుగు అడుగు అంత గుంత తీసుకుంటాము గుంత తీసుకు గుంతలోక వేసేస్తాం అనమాట చెట్టు పెట్ట స్థాం చెట్టు పెట్టేస్తాము హ్మ్, దానికి ఏం చేసుకోవాలంటే మనం మెయిన్‌గా నీళ్లనేది ఎక్కువ వెయ్యకూడదు నీళ్లనే న్నా కూడా నీకు రెండు రోజులక ఒకసారి ఇయర్కి అదే రోజుక ఒకసారి అట్లా ఇచ్చుకోవాల ఎందుకంటే ఈ యాపిల్లో మెయిన్ గా వాళ్ళు గుర్తించ చిన్న ప్రాబ్లం ఏమంటే ఎప్పుడైతే నీళ్ళు ఎక్కువ ఇస్తారో అప్పుడు మొక్క అనేది ఇది వస్తది అనమాట ఏమైతుందంటే వాటర్ ఎక్ ఎక్కువ పోయి కొమ్మ కుల్లిపోయే అవకాశాలు ఉంటాయి కింద రూట్ అనేది దాన్ని ప్లైద అంటారు మ బ్లండ్ ఎ టారు అట్లకుల్లిపోతాది అనమాట అందుకు వాటర్ ఈవెన్ వాటర్ ఇచ్చుకుంటాం అంటలో తడి తడి తడి తడి ఉన్నట్లుగా వెంటనే వెంటనే వేయకూడదు తడి లేదు అనుకుంటే అప్పుడు ఇయ్యాలా ఇప్పుడు మనం కూడా అంతే కదా ఇప్పుడు మన కడుపు ఎంత తింటాము అంతే తినాలి వెంట కడుపూ ఫుల్గానే ఉంటది వెంట వెంటనే తింటా ఉంటే కడుపు ఇంకా తినలేం కదా సేమ్ అదే కూడా మొక్క కూడా అట్లనే అనమాట ఆ మొ అదికి ఇక్కడ ఒకవేళ వన్ ఇయర్ మొక్క తెచ్చు అనుకో నీకు వన్ ఇయర్ ఫ్రూట్ వచ్చేస్తది అవునవును ఆహ్ ఆల్రెడి ఫ్రూట్ రావు ఇప్పుడు నీకి నర్సరీలో వన్ వన్ ఇయర్ మొక్క అవును పెట్టిన తర్వా ప్లాంటేషన్ చే వన్ ఇయర్ కి అంటే కమర్షియల్గా రాదు. అంటే నీకు రెడీ సేల్ చేయడానికి రాదు. ఒక రెండు పిందులు గానీ అంటే మూడు నాలుగు కాయలు గానీ అట్లు నమాట అవునవును అవును అ అప్పుడునుండి స్టార్ట్ అయిది. అది ఒకవేళ ఫస్ట్ కటింగ్ అంటే సే మీరు నాటుకున్న వన్ ఇయర్, టూ ఇయర్స్, టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ త్రీ ఇ మీరు నాటుకున్న టూ ఇయర్స్. త్రీ ఇయర్స్ కంటా నువ్వు కమర్షియల్ ప్రాప్ తీసుకోవచ్చు అనమాట
ఒకే
అట్లా ఉంటది. దాన్ది ఈజీ ప్రాసెస్ దానికి మెయిన్ గా మనము ప్రూమింగ్ చేసుకునేటప్పుడు, ఒక పేస్ట్ బ్లైన్ ట ఎక్స్న్ పేస్ట్ ఉంటుంది. ఆ పేస్ట్ వద్దిగా బ్లాంక్ట్స్ పేస్తోనే ఒక సపరేట్ గా వస్తుంది. మామూలుగా అ ముందుగానే అయితది దాని పట్టించే పేస్ట్ దానికి పట్టిస్తాము. అది బట్టి ఇచ్చేస్తా అంటే సరిపోతా ఎప్పుడున్నా కావాలంటే నీకు ఏద పొటాష వైట్ పొటాష రెడ్ బ్లాక్ పొటాష, కల్షియము, ఐరన్ ఇవన్నీ నీకు వాటర్ లో మిక్స్ చేసి లేదంటే నువ్వు డైరెక్ట్గా మదుల్లో చెట్టు మ వసేసినా చాల అదే ఎరువు ఇంకా నీకు లేదు. నాకు ఇంకా నాకు ఇవన్నీ వద్దు. నేను పశువులు ఎరువు వాడుకుంటా అంటే పశువులు అట్లా ఓకే ప్రజ అ
అహో థాంక్యూ మ ష
ఓకే బ్రో
ఆ